పండుగకు పొవుతున్నాం చాలా బాగుంటాది పొద్దుగాల లేసి సమాన్లు
ఉగాది పచ్చేడా బాగుంటది ఇంకా చెప్పాలంటే ఉగాది మన ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారంటే ఇప్పుడు మన ఏపాకు ఏప పువ్వు
చింతపండు పచ్చిఏపి
తీపి చేదు బాగుంటది పచ్చడ బాగుంటది గా కొత్త బట్టలు అయినా కూడా పండగకు చాలా బాగా సలాబీ బాగుంటది ప పండగ ఉగాది పండుగా శ్రీరామ శ్రీరామనవమి శ్రీరాములయ గుడికి వెళ్ళి గుడ్లోకి వెళ్ళి వాచ్చనలు పూజలు చేస్తా ఉంటరు
ఉగాది పచ్చడి చేసుకొని రాములవారికా శ్రీరామా నవమీ
హ్మ్
ఉగాది పండుగ కు ఉగాది పచ్చడి చేస్తారు బ భక్షాలు చేసి పూర్ణాలు చేసుకొని తోరణాలు కట్టుకొని దర్వాజాలకు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని చికెన్ మ వెజ్ బిర్యానీ వండుకొని పలి పండగా సెలబ్రేషన్ చేసుకుంటారు మల్ల పప్పులు తెచ్చి అన్ని తెచ్చి బెల్లం తోటి
ఉగాది అంటేగా మామిడికాయ పచ్చాడా మామిడి పచ్చడా అది ఒక స్వీట్ మెమరీస్ అన్నట్టుగా ఉగాది అంటే శ్రీ మామిడి పచ్చడి మామిడి పచ్చడి అంటే ఉగాది
మావిడి కాయతోటి ఏప్ప పవ్వు తోటి చింతపండు ఈపి వగరు పులుసు
పులుసు పులుసులాగా చేస్తారు పులుసు పులుసులాగా చేస్తారు ఫస్ట్ వేప పువ్వు చింతపండు
ఉప్పు కారం అన్ని ఏసీ చేసి
హ్మ్ పుల్ గా పులుపుగా పూల్లగా చేదుగా తీయగా బాగుంటుంది బెల్లం కూడా కలుపుతారు దాంట్లో
కోబ్బర్కాయ కొట్టి దేవు కాడకు పూలలు చేసుకొని ముక్కుని ఫస్ట్ తెలంగాణలో తెలుగు సంవత్స్సర పండుగ లాగా అన్ని పండుగలు కన్నా ముందు వచ్చేది కాబట్టి చాలా బాగా దా అంగ రంగ వైభవంగా చేసుకుంటారు దీని తర్వాత న అన పండగాలు వస్తాయి కాబట్టి ఫస్ట్ ముఖ్యమైన ప ఫస్టు
ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ పండగ లాస్ట్ పండగ అన్నట్టుగా ఇగ అది.
చేసుకుంటరు చాలా మంది హిందువులు అందరు బచ్చాలు మంచి పండగలకు మంచి
పెద్దలు పెద్దలు చిన్నలు అందరు కొత్త కొత్త బట్టలు ఎస్కొని చికెన్లు, మటన్లు, ఉగాది ప ఉగాది ముగ్గులు, గోబ్బెమ్మలు అయన్నీ.
మంచిగా జరుపుకుంటరు. ఆ రోజు మొత్తం స్నానాలు, టీవీలు, సినిమాలు.
చాలా హ్యాపీగా గడుపుతరు చిన్నలు పెద్దలు. హ్యాపీగా గడుపుతరు అందరుూ
సంతోషంగా చేస్కొని, మంచిగా తిని, చి ఉగాది పచ్చడి తిని కొత్త బట్టలు కొత్త రుచులు కొత్త ఆ ఇయో వచిస్తాయి కాబట్టి చాలా మంచిగా జరుపుకుంటర్. ఉ తెలుగు సంవత్సరాది పండగనే అంటరు దీన్నీ. ఒకసారి వేరే వేరే వేరే రంగ వేరే వేరే నామాలతోటి ఉగాది.
మా ఊర్లో చాలా బాగా జరుపుకుంటారు.
మార్చ్ లా ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో మద్యల వస్తా ఉంటది.
పల్లెటూర్లో చాలా బాగా జరుపుకుంటరు. ఆ అందరు పెద్దలు, చిన్నలు చాలా ఊర్ళ నుంచి వచ్చి.
సిటీలో కంటే పల్లెటూర్లో బాగా చేసుకుంటరు పండగ.
పండగలు మంచి జరుపుకుంటరు. అన్నలు, అక్కలు, చెల్లెలు, పెద్దలు, చిన్నళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు.
అవును సమ్మర్ లో ఏం పండగలు ఉండవు కాబట్టి ఫస్ట్ ఉగాది
ప ఉగాది పండగ తర్వాత అన్ని విధాలుగా అందరూ వచ్చి చిన్న, పెద్ద, ముసలి, ముతక అందర్ వచ్చి పండగ సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోతరు.
ఇల్లు కడుక్కొని మంచిగా, పక్క బట్టలు దులుపుకొని, ఇల్లు కడుగుని, నింపుకని మంచి మంచిగా చేసుంటారు పండగ వెశ్లేషంగ విశ్లేషంగ.
చాలా బాగ సెలబ్రేట్ చేసుకుంటరు ఉగాది పండగ